హలో
హలో
ఆ అవ్వ
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందవ్వా
ఆ బాగున్నావా
ఆ బాగున్నా అబ్బా నువు బాగున్నావా
ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పిల్లలు మీ బాగున్నారా ఇంకేంటి విష్ హెషాలు
మ్ మొన్ననే పెళ్ళికళ్ళు వెళ్ళోచ్చినాము
వా
మా వోల్లది
ఎవరి పెళ్లి ఏంటి ఎలా జరిగింది ఆహా ఎలా జరిగింది మరి పెళ్ళి
మంచిగా జ
నువ్వు మీ మామ బిడ్ట పెళ్ళికెళ్తే నేను మా మా మా మామ వాళ్ళ ఇరవై ఐదవ యానివర్సరీకి వెళ్ళిన
అవునా మస్తు ఇరవై ఐదో అనివర్స కంటే ఇగ
ట్రెండ్యింది కదా అబ్బా
అవును ట్రెండ్ అయిందబ్బ ఇరవై ఐదు ఆ ట్వంటీ ఫైవ్ యానివర్సరీ
చాలా ట్రెండ్ అయింది కదా అబ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అని చాలా మంది నిజంగా అంటే అంటే నువ్వు దానికి సపోర్ట్ గా చేస్తావా ఎట్లా మాట్లాడుతావు చెప్పు ఒకసారి అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల యానివర్సరీ చేసుకోవడం అనేది మంచిదే అంటావా నీ అభి
మంచిదే అబ్బా మంచిదే ఎందుకు చెప్పాలా చాలా మంచి మంచిది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఒకదా భర్త భార్య కలిసి ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఏందబ్బా అంటే ఎంత గ్రేటు అట్లా మంచిదే కదా చేసుకోవడమా ఇప్పుడు కొందరు కొందరు సంవత్సరం లోనే గొడవలు పడతాన్లు విడిపోతాన్లు ఆ ఆ మరి ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఆ ఇరవై ఐదు సంవత్సరాల కలిసి ఉన్నారంటే వాళ్ళు యానివర్సరీ చేసుకోవడం మంచిదే అది ఇప్పుడు ట్రెండ్ అయితుంది కదా మంచిదే అది
ఉమ్ నిజంగాని ఎవరు స్టార్ట్ చేసిల్లో కానీ థీము నాకూడా బాగా నచ్చిందబ్బా ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అన్ని సంవత్సరాల అసలు భార్యభర్తలు ఎక్కడ కలిసి ఉంటున్నారు అబ్బ
ఎక్కడ కలిసి ఉంటాల్లు రబ్బా గొడవలనాయే విడిపో తాండ్లు ఒకళ్ళ ఓపికుంటే ఒకళ ఓపికుంటే ఆ
ఆ ఇలాంటి వాళ్ళు నిజంగా ఇప్పటి జనరేషన్ వాళ్ళకు ఒక స్ఫూర్తి తెలుసా
అవును స్ఫూర్తి
చాలా స్మూర్తి అందుకంటే నేను కొన్ని విన్నా అన్నట్టు అవి అవసరమా ఇప్పుడు ఈ ఏజ్ ల ఇవ్వని అవసరమా ఏదో ఇంత కేక్ కట్ చేసుకోని ఏస్కోకివా అని విన్న అబ్బ నేను షాక్ అయినా తెలుసా
ఆ
అలా కూడా విన్నా అప్పుడు నేను నేను ఇలానే మాట్లాడ నా చాలా నచ్చింది అది కరెక్ట్ కాదు మీరు అనే పద్ద్దతి అసలు ఈ రోజు లల్లా ఎవ్వరు కూడా కుటుంబంతో గానీ భార్యాభర్తలు గానీ అసలు కలిసే ఉండడం లేదు విడాకులు తీసుకుంటున్నారు ఇవ్వరిది వాళ్ళు జాబ్స్ అని ఈగోస్ తోని విడిపో ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇంత మంచిగా కలుసు అండస్ట్ వాళ్ళు అట్లా ఎసుకున్న
అవును
తప్పుగా మాట్లాడొద్దు ఈ ఏజ్లో అవసరమా అనుక్ వాళ్ళని ఎంకరేజ్ చేయ్యాలి గదా
ఎంకరేజ్ చేయ్యాలి మ్
ఆ అందుకే ఇగా మా అంటే మేము గూడా ఎందుకు అలా మాట్లాడతాం సూపర్ మేము ఉన్నాం మీకు చేసుకోండి ఎవరు ఏమన్నా పర్లేదు చేసుకోండి అని మెహందీ ఎపిచ్చినాం మెహందీ ఫంక్షన్ హల్ది ఫంక్షన్
అవును సేమ్ పెళ్లిలాగానే ఇగా
డ్యాన్సులు రీల్స్ మొత్తం ఇగా సేమ్ పెళ్లి లాగా దండలు మార్పిచ్చు
పెళ్లి లాగానేగాని ఇగ తాళి కట్ కుట్టుడు లేదు ఓన్లీగా దండలు మార్పించడు మంచిగా అనిపించింది అవును
అరే మనం గూడా ట్వంటీ ఫైవ్ ఇట్లా యానివర్సరీ చె
అవును నా గూడా ఇట్లనే అబ్బా సేమ్ అనిపించింది హ చేసుకోవాలి అనిపించింది అవును
మరి మీరే మ్
ఆ
ఏ కాలేదు హ ఇంకా చాలా టైం ఉన్నదబ్బా కాలేదు హలో హ కానీ నాకు అనిపించింది ఆ అది చూస్తే నేను గూడా ఇట్లనే చేస్ కోవాలి అది ఇది చీరా బ్లౌస్
చేసుకోవాలి ఇవో మనకు ఆ కాలంలో పెళ్లి అయినప్పుడు ఇంకద ఇవన్నీ లేకుండే గదా ఉన్నంతలో మనం అప్పుడు గ్రాండ్ గా చేసుకున్నాం గాని ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనం మిస్ అయిన ఫీలింగ్ వస్తా లేదా సంగీత్ మన కూడా హల్ది ఎసిళ్ళు హలి ఎసిళ్ళు పసుపు రాసిలు పెళ్ళి లో గాని
ఫంక్షన్లుగా చెయలేదు అది వేరే అది ఇంట్లో వచ్చి అందరూ రాసిపో రాసిండ్ అన్నట్టు
నాదిగా యిగ్ నీలాగాన్నటు
ఆ ఇంటిలా ఇంట్లో వచ్చా అయిన గాని రోజు సాయంత్రం ఆ అట్లా మెహందీ గూడా వేసిండ్రు అదే మెహందీ గూడా వేసి ఎసిండ్రు గానీ ఇంతగా గ్రాండ్గా ఎయ్యాల అన్నట్
కదా
ఉమ్
అన్ని ఎసుకున్నాం కాని ఇలా లేదు సెలబ్రేషన్ లాగాలేద్
ఉ
మనకు అనిపించింది అబ్బా ఈ జనరేషన్ లో పెళ్ళియితే అయితే బాగుండు ఇవన్నీ ఎసుకుంటాం గదాని అనిపించింద నీకు ఎప్పుడైనా నిజంగాబ్బా నేను కొంచెము అట్లనే బాధపడ్డా నేన్ కొంచెం అట్లనే బాధపడ్డ తెలుసా ఇప్పటి జనరేషన్ వాళ్ళు చ్ మస్తు ఎసుకుంటున్నార అని అనిపించేసరికి ఒకటేసారి యూట్యూబ్లా ఎవరో ఇట్లనే ట్వంటీ ఫిఫ్ తాను వస వేసుకొని వీడియో పెట్టిన తర్వాత ఇ ఒక్కనింసాం ఒకమానవో కానీ సోకారు మంచిగా స్టార్ట్ చేసిడు కదా అబ్బా మళ్ళీ ఇంకా ఫోటోలు
అవును
అయ్యో ప్రీ వెడ్డింగ్ షూట్లోనే ఎస్కుకుంటున్నారు తెల్సాల్ అవేకాదు ప్రీ వెడ్ంగ్ షూట్లు
నాకైతే షూటింగ్ చేసుకోవాలని చాలా ఇష్టం ఉండదబ్బా అవును అంటే మన అప్పుడు జరగలేదు కదబ్బా అంటే వీడియోల్ వీడియో తీస ఫోటో తీస షిండ్రు గాని ఇట్లా షూట్ చేయడం షూట్ ఇది
షూట్ంగ్ ఇదిలే ఏద అవును కదా అవును నిజంగానే నాగూడ బా ఇష్టం వీడియో షూట్ చేస్తా
అవును ఇది ఏంటిది నేను యూట్యూబ్ లో శివజ్యోతి తెల్సబ్బా శివజ్యోతి అదే మన తెలంగాణ న్యూస్ జాదువుతాది జూడు శివజ్యోతబ్బా తీన్మార్ వార్తలూ చదువుతాది చూడు హలో హలో హలో ఉన్నవా హలో అయ్యో సిక్స్ మినిటే ఉంది హలో హలో
విన్పిస్తుందా
విన్పిస్తుంది ఏం చెతానో తింటన్నావా
ఎట్టేళ్ళినవ్
నేను ఇక్కడే ఉన్నబ్బా హలోహలాన్ని మొత్తుకుంటానా అయితే నేను యూట్యూబ్లో శివజ్యోతి తీన్మార్ వార్తలు చూసినావా ఆమె చదువుతది తిన్మార్ వార్తలు చదువుతుది ఆమె చెస్కుందబ్బా పెళ్లి టెన్త్ అనివెర్స్సరీ చెస్ న్నది అబ్బా మస్తు గ్రాండ్గా చేసుకున్నా తాళి కూడా కట్టించుకుంది అప్పుడు మార్చు అంటే కొత్తగా చేయించుకున్నది మళ్ళీ తాాలి ఆ పెళ్లిలో కట్టిన తాళే కా కాకుండా మళ్ళీ
ఆహా
ఏ సూత్ర ఉంటే కేర
అవునా
అవి మళ్ళే చేపిచ్కున్నాయి అమట్ల చూస్ననాది మా అనిపించంది కొత్తగా మచుకూనది
అట్లా అట్లా ట్రెండ్ అయినట్టు ఉందికదా
ఆ అదే
ఆ
ఆమె మంచిగుంటది నేను చూస్న అప్పుడే ఇంకా ఆ బయట కూడా మస్తు జరుపుకుంటాన్రు సే
అదే ఇగా సెలబ్రిటీలా నుంచే కామన్ పీపుల్ కా వచ్చేసింది అది ఏదైనా సెలబ్రిటీలనే కదా హు ఫాలో అయ్యే
అవును ఫాలో అయ్యి
ఇన్ని రోజు ఏదైనా సెలబ్రిటీలు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇట్లనే కొత్త మళ్లా పెళ్లి మళ్ల్ల పెళ్లి చేేసుకున్నారు అందరు కూడా
ఉ ఆ అంటే మనం మామూలుగా ఆ రోజు ఆ బట్టలు కొత్త బట్టలు కట్టుకొని గుడికేళ్తాము ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాం మాముూలుగా చికెన్ అయ్యి వండుకుంటాం కానీ గిదంతా వేసుకోలే కదా ఇప్పుడు మంచిగా జరుపుకుంటాడు హలో హలో హలో ఉన్నావా బా